నమస్కారం అండి
హలో నమస్కారం అండి
ఉమ్ గుడ్ ఈవినింక్
గుడ్
ఎలా ఉన్నదండి ఈరో ఇ వాతావరణం
ఈ రోజు వాతావరణం మంచిగా ఉన్నదండి అంటె బాగా ఎండ ఉన్నది ఎండా ఉన్నాయి ఎండ ఉండే ఇప్పుడే కొంచం చల్లబడింది
ఫాస్టింగ్ విడిచారా అండి
ఆ లే లేను లేను ఈ రోజు
ఏం వంట చేశారండి
ఈ రోజు చిక్కుడుకాయ వండాను
చిక్కుడుగాయ ఎలా చేస్తారో చెప్పగలుగుతారా మీరు
ఆ చెప్పగలుగుతానండి ఫస్ట్ చీక్కుడు కాయని తెంప్ కోవాలండి
ఆ
ఆ తరవాత మంచిగా శుభ్రంగా నీట్ తో కడుక్కోవాలండి
ఆ ఆ
ఆ తర్వాత దానిలో ఏమంటే నీళ్ వేయాలి. నీళ్ళే మ అమ్మి చెప్ పెనం లో నీళ్లేస్ ఈ అందులో చిక్కుడుగాయలు వేసుకోవాలి.
ఆ ఆ
వేసుకున్న తర్వాత అందులో మన్ చిగా మిరుపకాయల్ని దంచ్ చీ వేయ్యాలి దంచి వేస్తేనేమో మంచిగా టేస్ట్ ట్రాసై జీలకర్ర మిరపకాయ ఉల్లిపాయలు మంచిగా దంచి
ఓకే అయితే ఇదే ది మీరు కడిగేటప్పుడు ఆ వేడి నీళ్ళల్లో కడుగు తర లేకపోతే ఉప్పు నీళ్లు ఇలా ఏమైన్నా ఈ ఈ వేసే అవకాశం ఏమ ఉన్నాద అందులో
లేదండి ఓన్లీ నార్మల్ వాటర్ తోనే కడగాలండి
ఉప్పు నీ ఉప్పు నీళ్లతోని కడగాల్సిన అవసరం లేదా లేదు అయితే ఇప్పుడు చిక్ కుడుగాయ కూర అనేది చేశారు ఈ రో
అవునండి అందులో అన్నీ ఆ అన్నం చేసాను రొట్టెలు కూడా చేశానండి
రొట్ ట్టలు చేసే ప్రక్రియ ఏంటిదండి
ముందు పిండి తీసుకోవాలండి పిండి తీసుకున్న తర్వాత పిండిల్లో కొంచెం ఉప్పేసి నీళ్ళేసి ముద్దలాగా ప్రిపేర్ చేస్ కోవాలి ఆ ఆ తర్వాత రౌండ్ రౌండ్ బాల్స్ లెక్క ప్రిపేర్ చెయ్యాలి
అవును
ఆ దాన్ని మళ్ళీ మ ఏమన్ టే గ్య బ్యావ్ అది ఏమంటారు దాని మీద రౌండ్ చేసుకోవాలి ఉమ్
ఇది రుచికరంగా ఉన్ డాలంటే మన గ్యాస్ స్టవ్ పైన వండితే రుచికరంగా ఉంటందా లేకపోతే క ట్టల పొయ్యి పైన అండుతే రుచికరం గున్ టదా
మనం గ్యా కట్టెల మీద వండుకుంటేనే బాగా టేస్టీగా ఉన్ టదంది ఆ ప్రక్రియలో
ల మీద ఇంకా ఏమేం వండుతే బావుంటాయండి
కట్టెల మీద బిర్యానీ చేస్తే ఇంకా మంచిగా ఉంటదండి కట్టెల మీద
బిర్యానీ చేస్తే బాగుంటందా అండి మన ఇది హల్ ఇది హల్లీం కూడా చేస్తారు కదాండి
అవును అవును చేస్తారండి
హలీమ్ లో మన అది దాన్ని చ చనా చాలనాాసేపు ఉడకబట్టి కొట్టే ఇగా దానిలో దాన్లో పాప్పు దీనుసు అసులు వేసి చేస్తారు కదా అండి హలీము
అవును అవునండి
అ హలీం ఎప్పటికి దొకు తా లేకపోతే రంజాన్ మాస్ సమయ అండి హలో
ఉ చెప్పండి
అలీం అనేది మన ఏ మాసం లో ఆనే దొరుకుతుందా లేకపోతే రంజాన్ మాసంలో మాత్రమే దొరుకుతుందా
లేదండి హలీం అనేది ఆ రంజాన్ అప్పుడే దొరుకుతుండే ఇప్పుడు ఫ్రైడే ఫ్రైడే కూడా చేసుకుంటున్నారు
ఆహా
చేస్తున్న రోజు కూడా చదివి ఫ్ర్రి దొకుతాది నాకు
అవునా అండి ఈ హలో హలో హలో హలో వింటున్నారా అండి వింటున్నారా హలో వింటున్నారా అండి